హయాండీ
హయాండీ చెప్పండి ఏం చేస్తున్నారు వినిపిస్తాంది వినిపిస్తా ఆహా లేదు లేదు
ఓకే ఏం చేస్తున్నాం ఆ ఏం లే వాయిస్ క్లియర్గా ఉంది అయి ఏం చేయట్లేదు ఖాళీ ఈవినింగ్ టైం కదా ఇప్పుడే ఇల్లంతా క్లీన్ చేసుకొని కూర్చున్నాను ఇంకా దినకు వేడివేడిగా వర్షాకాలం కదా అప్పుడు అప్పుడే ఇంకా ఆ అప్పుడే వండుకున్నప్పుడే తింటే బాగుంటుంది కొద్దిగా పడింది వర్షము ఆ వర్షం పడింది కొద్దిగా అస్సలు క్లైమేట్ చేంజ్ అవ్వలేదా
లేదు లేదు నిన్న బాగా ఆ క్లైమేట్ కూల్ గా బాగుండే నాకు నిన్న బాగా నచ్చింది క్లైమేట్
ఆ
ఆ నాకు కూల్గా వర్షం పడేది అట్లా ఉంటే బలే ఇష్టం నాకు
మ్మ్ ఆ పడితే పడని కానీ కరెంట్ పోతే ఉంటది
కరెంట్ కూడా పోలేదు కరెంట్ కూడా పోలే రెండు మూడు సార్లు ఏమి పోయి వచ్చింది గానీ మరి ఇంకా కంటిన్యూ గా ఉంది
మ్ మ్
మ్ ఈరోోజు ఫుల్ ఎంండ ఉంది కానీ కరెంట్ టూ టైమ్స్ లేదండి ఎండ ఎక్కువ ఉంది ఈరోజు మ్ మొన్న నైట్ బాగా పడింది వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ ఆ మధ్యలో స్టార్ట్ అయింది మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు పడుతూనే ఉంది ఆ మళ్ళీ మార్నింగ్ అయ్యేంత వరకు నైట్ నుంచి ఆ మళ్ళ మళ్ళీ మధ్య మా మధ్య మధ్యలో కొంచెం కొంచెం అలా పడింది స్టాప్ అయ్యి ఇంకా రోజు అంతా కూల్గానే ఉంది
మ్
కూడా వేసుకోలేదు తెలుసా మేము ఇంట్లో
అమ్మ అంత కూల్గా ఉన్నట్టున్నవి మాకెంత వర్షం పడినా కూల్ గా ఉన్నా మేము కూలర్ రన్ చేసుకుంటూనే ఉన్నాం ఇంకా కా
మ్
రన్ అవుతనే ఉన్నది వర్షము వర్షము మొన్న అయితే బా మా దగ్గర కూడా న్ంచె నేసుకబడింది నైట్ నుంచి నైట్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయి మళ్ళీ మార్నింగ్ ఎయిట్ దాక బడింది అసలకి
అబ్బా ఇంకా మేల్ కదా ఎయిట్ నుంచి పడిందంటే
ఆ మేలే ఏంటండి మళ్ళీ నైట్ టైమ్లా కరెంట్ పోతుంది ఆ
కరెంట్ కూడా ఉంది కా వర్షం కూడా వస్తుంది కరెంట్ ఉంది
అవునా అట్లుంటే పర్వాలేదు కరెంట్ పోయ్యింది మళ్ళీ
సడన్ గా పడుకో ఏంటిమా ఆ మెలకవ వచ్చేసింది నాకు సడన్ గా లేచి చూసేసరికి వర్షం పడుతుంది
మ్
పడుకోయింటాం కదా
అదే అదే మ్ ఫుల్గా వర్షం పడింది మధ్యలో మా పాప వల్ల లేవ్వడము ఊరికి వర్షం వాళ్ళకి గాలి ఊపుతా ఉన్నాను ఇంక అట్లాగే మార్నింగ్ అయింది తెలుసా ఫోర్ ఫైవ్ అయ్యంది మేము నెక్స్ట్ డే ఏం ప్లాన్ వేసుకున్నాము అంటే అంతకు ముందు బిఫోర్ డే అనుకున్నాం అనమాట నెక్స్ట్ డే చేను లోకి వెళ్ళసి అక్కడ పొలం లోకి వెళ్ళేసి వండుకొని ఏమనా వడు వండుకొని కొంచెం హ్యాపీగా ఉండేసి వద్దాము అన్నట్టు అనుకున్నాం అదేం అదే నైట్ స్టార్ట్ అయ్యింది ఆ ఓ ఆ షాక్ అయిపోయింది అదే వర్షం అ మ మళ్ళీ ఇప్పుడు వర్షం పడింది మేము పోయ్యే టైం స్టాప్ అయితుండే కాకపోతే ఏమైతే అది అక్కడ మొత్తం మొత్తం నైట్ మొత్తం పడింది కాబట్టి బుడద అవుతుది కానీ ఆ నడవలేమనమాట అట్లాది ఈ ప్లాన్ లోపలికి వెళ్ళిపోతే ఇంకా అందుకని ఇంకా మేము ఇంకా వెళ్ళలేము ఇంకా ప్లాన్ అంతా క్యాన్సల్ అయిపోయింది ఇక
మ్ అవునులే అట్లా బాగుంటది గ్రీనరీలో నెంచేసిన
కుకింగ్ చేసుకొని ఉమ్ తినింక అన్ని మామిడి కాసైన చెట్లు ఇంకవన్నీ ఆ నెరడుపళ్ళ చెట్లు మాపొలాలే గదా అక్కడుంటయి అన్నమాట ఉమ్ సిటీలోనే ఉంటాం గని మా పొలాలు సిటీలోనే ఉన్నయి ఉమ్ ఇగ అక్కడెళ్ళేసి మేము పా వండుకొని తిన్నామన్నట్ టనుకున్నాం అంటే ఇన్ని ఇన్ని డేస్ అయిందంటే అటు ఇటు వెళ్లేేసి వచ్చాం అన్నమాట, చెన్నై బీచ్ కి అటు ఇటు వెళ్ళేసి ఒచ్చాము ఆ అట్లాగన్నట్టు ఇంక ఇప్పుడిటు ఇప్పుడు ఇప్పుడిప్పుడే వస్ వచ్చాం గదా అని ఇప్పుడు ఈ ప్లాన్ ఏసుకున్నాం ఏసుకునే లోపు అస్సలు జూన్ లో జే వేసుకోవద్దా ప్లాన్ అంత
మన్సూన్ సీసన్ గదా మన్సూన్ సీసన్ గదా మరి క్లైమేట్ కూల్గా అట్లా మూసుకొని ఉన్నా కూల్ గా ఉన్నా బావుంటది అట్లా వెళ్ళిన గుడా వర్షం పడితే
ఆ ఇబ్బందయితది మ మరీ ఆ అక్కడ వే ఎట్లా ఉంటది తెలుసు గదా ఇంగ పొలాల్లో మనము కొంచెం బాగా ఎండ గొట్టి ఉమ్ కొద్దిగ ఉంటే పర్లేేదు కనీ లేకుంటే బాగ వర్షం పడిందంటే చాలా ప్రాబ్లం అయితది ఆడ నడవలేం అసల్కె ఏం జేయాలె నైట్ కి డిన్నర్ ఏమన్న ప్రిప్ పేర్ చేయాల మీరు ఓకే ఇంకేంటి ఆ చెయ్యాలి నేను పెసరపప్పు చేద్దామని పెసరపప్పు మెంతి కూర చేద్దామని
అవునా పెసరపప్పు మెంతి కూర అంటే సప్ పరేట్ సెపరేటా రెండు అవి
రెండు ఒకటె దాంట్లోనే వేసి టమాటా ఆ మిక్స్ చేసేసి ఇంగ తాలింపు
మేతి పప్పు ఆ మేము మెన్ మేన్ మెంతాకు పప్పు అంటాం ఇట్ సైడ్
ఆ అంటే దానికి కందిపప్పు యూజ్ చేస్తరా పెసరపప్పు యూజ్ చేస్తరా
పెసరపప్పుతో ఎప్పుడు ట్రై చేయలేదు, కందిపప్పుతోనే
అవునా నేను పెసరపప్పులో వేస్తాను అది కొద్దిగ పెసరపప్పు ఏంది నైట్ టైం కు ఒక్కటే టైం కి గదా అని ఓ చిన్న గ్లాస్ వేసేసి అది అలా చేసేస్తాం డే మొత్తంకైతే కందిపప్పే ఆ
చేసారా అలా
ఆ ఇంకా తక్కువే చలిదు అనుకుంట వేరే వేసాను మళ్ళీ పాలకూర, పుంటి కూర, తోటకూర వేసాను గని
పొంటి కూర అంటరా మీరూ, మేము పునగంటి ఆకు అంటాం
ఏం లేదు ఆ పుంటి కూరని మీరు అదే అంటరు గోంగూర
ఓహో గోంగూర అంటే పుంటి కూర అన్ ఆ ఆ మేమైతే గోంగూర అంటాం
ఆ పొనగంటి కూరని మేమేమంటము పయిల్ కూర
పాయల్ కూర పాయల్ కూర అంటే అది ఆ అది వేరు అది వేరు పునగంటి కూర అంటే అది వేరు అవును
ఓకే ఓకే తెలిదుగా పొనగంటి కూర అంటే ఏదో మాది
చిగురుపప్పు చిగురుపప్పు లోకి గంజిరాకు అది సపరేట్ వస్తది
అవునా ఉ అంటే చింతచిగురు
ఆ
ఆ చేస్తాం అవును పుల్ల పుల్లగా ఆహా మా ఇంట్లో కొంచెము పులుపు పు ఇష్టమా తెగ మాకు కొంచెం పులుపు ఇష్టం ఉండదు
మా ఇంట్లో నేను బాగా తింటాను పులుపు ఆ మ్యాంగోస్ మ్యాంగోస్ బాగా తిన్న ఈ ఇయర్ నేను
అవునా హు
మ్యాంగోస్ ఆ స్వీట్ అమిరిడ్ అవన్నీ బాగుంటాయి
ఆ అవునా
మామూలు మామూలు ట్యామిరిడ్ కంటే
స్వీట్ ట్యామరిన్ బాగుంటది అవును ఇప్పుడు స్వీట్ ట్యామరిండ్ అది సపరేట్ గా ప్యా ఓహో ప్యాక్ చేయ్ సిస్తున్నారు చూసారా ఆ అవును మీ స్టోర్స్ లో దొరకుతాయి అవును స్వీట్ వి దొరుకుతాయి హు ఉ పులుపు లైక్ చేసే వాళ్ళకు పులుపు అసలు ఇష్టం ఉండదండి ఊ అసల్ తినను అసలకి ఏదా పప్పులో వేస్తానా ఇంత చింతకాయ చి త్తకాయలు గిన్నీ కొద్దిగా వేస్తాను అంతే
చింతపండు వేసుకో వేసుకోవద్దండి చింతపండు టమోటాస్ వేసుకోండి బ్యాక్ బోన్ పెయిన్స్ వస్తాయి చింతపండు ఎక్కువ తింటే
అవునవును
మరి ఎప్పుడైనా పర్లేదు గానీ బ్యాక్ బోను వెముక అదే బ్యాగ్ వెన్నముక అంటారు కదా అది మొత్త మొత్తం అంతా అరిగిపోతుంది స్ట్రాంగ్ గా ఉండదు
అవునా ఓకే ఓకే ఓకే
ఉ టమోటాస్ కొన్ని ఎక్కువ వేయండి టేస్ట్ బాగుంటది బ్యాలెన్స్ అయిపోతది
అదే అదే ఊ ఉ చూడాలి హు అలాగే తినాలి
పప్పు చేస్తే ఒక సిక్స్ టొమాటోస్ అన్నా వేస్తాను పెద్ద పెద్దవి చిన్నవైతే ఒక నైన అయినా ఆ వేస్తాను ఇంకా చింతపండు ఎయ్యను నేను ఇంకా
అవునా ఉహు
ఫైవ్ ఆర్ సిక్స్ అట్లా ఖచ్చితంగా వేస్తాను ఫైవ్ గాని సిక్స్ గాని పక్కా వేస్తాను ఇంకా అంతకు మించి వేయను
ఉహు మీకు దగ్గర టమాటా రేట్ ఎంత ఉంది ఇప్పుడు అవును ఇక్కడ ఫిఫ్టీ ఉంది ఉ అదే ఫైవ్ సిక్స్ వేస్తా అన్నందుకే నేను అడుగుతున్నాను
అయినా కూడా వేస్తాను నేను వెళ్ అయితే ఒక టూ త్రీ కేజీస్ తీసుకొని వస్తాను టొమాటోసే మార్కెట్కి వెళ్తే అవే ఉంటాయి ఆ మొన్నసారి వెళ్ళింటే ఒక టూ కేజీస్ తీసుకొని వచ్చింది మా ఇంటి సైడ్ వస్తే కాని చిన్న చిన్నవి వన్ కిలో ఫార్టీ రూపీస్ అట్లా చెప్తారు
హ్మ్ చిన్నవి ఉంటాయి కాబట్టి అలా ఇంకా క్వాలిటీని బట్టి ఉంటాయి ఆ
ఆ అవైతే మార్కెట్ లో తెచ్చినవియితే కొంచెం లామ్ లామ్ ఉంటాయి కొంచెము పచ్చి పచ్చిగా దోర దోరకాయలు అంటారే
అవును హ్మ్
మాగిండవు అట్లా పచ్చిగా ఉండవు
అవైతే ఎక్కువ రోజులు ఉంటది ఎక్కువ హ్మ్
ఇంకా
ఇంకా చెప్పాలి
మీరు మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటారా ఇంటి దగ్గరే వస్త
మాయ మా ఆయన వెళ్ళి తీసుకొస్తాడు వెజిటబుల్స్ ముందలకు వస్తాయి అప్పుడప్పుడు
మా ఇంటి దగ్గరకి వస్తాయి నేను తీసుకోను నేను మా ఆయన ఇద్దర వెళ్ళి తీసుకొని వస్తా
అవునా
ఆ తీసుకొని వెళ్తాడు నన్ని కూడా అట్లా తిరిగేసి వచ్చినట్టు తిరిగేసి వచ్చినట్టు ఉంటది ఆ మళ్ళీ ఎక్స్ట్రా ఏదోకటి పాన్ పూరి గాని అట్లా తినేసి లేదంటే తిండికి తీసుకోవడం ఇంటికి తీసుకొని రావడం ఏదొకటి హెవిగా అయిపోతే వెయిట్ ఆ లగేజ్ అంతా ఆ పార్సిలే ఖచ్చితంగ
ఊహూ అట్లాగైతే మీ బాబు సతాయించడా అట్లా కూ వెజిటబుల్స్ వేసుకుం
తను హ్యాండిల్ చేసుకుంటడు ఆ ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చినా నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను ఎత్తుకొని తీసుకుంటాను లేదంటే తను నిల్చొని నా చున్నీ పట్టుకొని అట్లానే ఉంటాడు
దానికన్నా బెటర్ ఇక మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేయడం బెటర్ అక్కడ తను హ్యాపీ ఉంటాడు కదా ఎట్లాగైనా ఆడుకుంటా
వచ్చాడు నిన్న నిన్న నైటే వచ్చాడు బాగా అక్కడే లంచ్ చే అదే డిన్నర్ చేసేసి స్నానం చేసేసి ఒకటే సారే వచ్చాడు ఇంకా నాకు నాకేం పని పెట్టలేదు ఇంకా మా అమ్మ అంతా చేసి పంపించేసిందా ఇంకా వస్తూనే కొద్ది సేపు ఉన్నాడు కొద్దిసేపు నాతో మాట్లాడినాడు పడుకున్నాడు ఇంకా ఎప్పుడు ఎప్పుడు పడుకున్నాడో పడుకున్నాడు ఇంకా ఇట్లనే బెడ్ మీద పడుకున్నాడు ఇంకా అదే మార్నింగ్ నుంచి ఇంట్లో అస అసలు లేడంట ఆడుతూనే ఉన్నాడంట అదే చెప్పిరు వాళ్ళు కూడా ఎయిట్ థర్టీ నైన్ కంతా పడుకోని పడుకోపోయినాడు అప్పుడే వచ్చిందే ఎయిట్ థర్టీ నైన్ కట్లా వచ్చాడా ఒక టెన్ మినిట్స్ ఏమో ఉన్నాడు ఇంకా పడుకున్నాడు ఇంకా మళ్ళీ ఒకసారి పడుకున్నాడం అంటే చాలాసేపు పడుకుంటాడు మా మా బాబు
ఉ
సతాయిండం అట్ల అంతా ఏం లేదు పాపం చిన్నప్పటి నుంచి
అవునా గ్రేట్ హ్యాపీగా ఉండవచ్చు కానీ మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే బాగా సతాయించారండి నన్నయితే
అవునా వాడికి ఏమన్నా బాగాలే వాడికి ఏమన్నా బాగలేకోకుండా ఉంటే
ఉ
ఆ మాకి నైట్ అంతా నిదర ఉండదు ఇంకా ఆ టువల్ వరకు ఒక్కరు స్లీపింగ్ అదే మేల్కుంటే టువెల్ నుంచి మరి ఇంకొకరు వాళ్ళ డాడీ నేను బ్యాలన్ చేసుకుంట మెయిన్ నాకన్నా బాగా వాళ్ల నాన్న బాగ చూస్తారు అసలు నిద్రపోడి ఇంకా వారి దగ్గర కూర్చుంటాడు ఆ తడి బట్ట ఆ జరమయమన్నోట్లు వస్తే తడి బట్ట వేయడము అట్లా చేస్తంటారు నేను చేస్తాను పాపం